తోమ్ నమస్తే మేడం. ఆ బాగున్నానండి.
చెప్పండి ఒక్కడు
చెప్పండి మే చెప్పండి మేడం. ఏం లేదు మేడం ఇప్పుడు డిన్నర్ అయి కూచున్నాము.
ఉహ్మ్ ఏం డీలర్ జేజర్
హలో
ఏ డిన్నర్ జేసమా.
అవును టొమాటా చట్నీ ఏసుకొని బంగాళదుంప ఫ్రైతో తిన్నాను మేడం.
ఉహుహ్ ఇష్టంగా దింటారా బంగాళదుంపా.
ఆహా లేదు మేడం ఈ రోజు వచ్చి అది కర్రీ రీసెంట్గా ఏమన్నా తెంబూలస్క్ ఏళ్ళరా మేడం.
టెంపుల్స్ కి మీ మధ్యం వెళ్ళలేదు.
లే
మీర్ ఎక్కడికేళ్ళారు.
ఎక్కడికి ఏళ్ళలేదు మేడం.
ఉ చానా ఎండలు బాగున్నాయి గదా ఎక్కడికి ఏళ్ళేటట్ టు లేదు ఇగా ఎండలకు భయపడి ఈసారి ఇంట్లోనే ఉండిపోయాము.
ఆ
ఇంట్లోనే ఇంకా పాపతో సరదాగా
అవున్
ఇంట్లో గేమ్స్ ఆడిస్తాం. సాయంత్రం మాత్రం సభ పతి అదే అతకి
పాప ఏ ఏ స్టాండర్డ్ మేడం.
పాప ఇత్తిరి.
నర్సరినా మేడం
ఉహ్
హలో
మీరు వెతుంటారా పర్కరి
ఆ లేదు మేడం.
వేలదా వెళ్తూ ఉండాలి సాయిన్ సలమల వాకింగ్ జేయడానికి చాలా మంది వస్త్ తూంటార్గదా పార్కుకి మీక్గూడా రిఫ్రెష్మెంట్ లాగున్టది పార్క్కెళ్తే
ఉ
అందర్ మంచిగా వాకింగ్ చేస్తుంటారు వాళ్లని చూస్స్తుంటే మనక్గూడా వాకి టింగ్ చేయాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది
ఆ అవునండి డైలీ ఎంత ఏ ఎన్ని గంటల్ నడిస్తే బెటరంటరూ మేడం ఆరోగ్యానికి
ఆరోగ్యానికి డైలీ గంటలతో లేదు గానీ ఇప్పుడు మీ దగ్గర స్మార్ట్ వాచ్ కాని స్మార్ట్ ఫోన్లా ఆ అలా అలా జూస్కుంటే మీరు అడుగుల్లెక్క పెడితే రోజుకి కనీసం ఎనిమిది నుండి పది వేల అడుగులేయ్యాలె
హు
ఒకటేసారి ఎనిమిది వేల అడుగుల్నేన్ వెయ్యలేను అననుకున్నప్పుడు ఉదయం నాలుగు వేలు సాయ నాలుగు వేల అడుగులు సాయంత్రం నాలుగు వేల అడుగు లేస్తే సరిపోతుంది మ్ ఎనిమిది నుంచి పదివేలు, మనం ఎన్ ఎన్మిది కంటే ఎక్కువ జేయగలిగితే పదివేల్ వరకు జెస్. కోచ్చు ఇంకా మనోపికగనే ఆ ఎనిమిది నుంచి పది వేలు చేస్. తే కంపల్సరీ ఆరోగ్యంగుంటారని నేను ఒక దగ్గర విన్నాను తె నేర్చుకున్నాను ఆరోగ్యంగుండడానికి న్యా చురల్గా మన ఆ తినే ఆహార పదార్థాల గురించి గానివ్వండి డై ఎక్ససైజ్. ఎలా జెయాలి ఇలా వాటి గురించి ఒక కోర్సే నేర్చుకున్నాన్మాట
ఆహా ఓకే మేడం
అందులో వాల్చెప్పారన్మాట ఖచ్చితంగా రోజు సో నేను అలాగే. పాటించాను ఒకసార్ చేశాను రోజు ఉదయం నాలుగు వేలడుగు గులూ రాత్రికి నాలుగు వేల అడుగులు అలా రోజుకి కనీసం ఎనిమిది ఆ ఆ ఎనిమిది వేల్ ఖచ్చితంగా ఎనిమిది ఒక్కోసారి నేన్ తొమ్మిది వేల అడుగులు కూడా నడిచేదాన్ని ఇంకా నా సమయాన్ని బట్టి నాక్దొర్. కినా సమయాన్ని బట్టి నేన్ట్లా నడిచి దాన్ని వా ఆ ఫుడ్ విషయంలోకోస్ తే వాళ్లేం జేప్పారంటే
హు
ఉదయం లేవగానే అంటే రాత్రే బాదం, వాల్న. సవి నానబెట్టే దాన్ని సబ్
ఆ
కిస్మిస్ ఒకటి నానబెట్టేదాన్ని వేరుగా సో ఉదయం లేవ గానే ఆ నానబెట్టిన కిస్మిస్ వాటరూ తాగేసి అవి తినేసేదాన్ని.
మ్మ్
తినేసి వాకింగ్కికేల్లిపోయాను ఎల్లోసో చ్చాక ఈ నానబెట్టిన బాదం వాల్నట్స్ అలా తినేదాన్ని
హుమ్
తర్వాతిన్కేదన్నా ఉడకబెట్టిన శెనగలో
హుమ్
ఆ నానబెట్కున్న పె పెసర్లు మొలకెత్తిన పెసర్లు కానివ్వండి
ఆ వాటిలో ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉంటాయని ఎక్కువగా అదే తినమని చెప్తుండే
సో అలా తినేదాన్ని అన్నమాట
ఉమ్
మళ్ళీ పదింటికి ఒక ఫ్రూట్ ఏదైనా ఒక పండు జామకాయ గానీ దానిమ్మ కాయ గాని ఏదన్నా ఒకటి ఖచ్చితంగా తినాలి
ఆ
తర్వాత మధ్యాహ్నం భోజనం మనం ఏం తింటాము అదే కొద్దిగా చూసుకొని తినాల కర్రీ కాస్త ఎక్కువ పెట్టుకొని అన్నం కాస్త తక్కువ పెట్టుకొని తినేలా చూసుకోవాలి పాపని ప్రస్తుతానికి నా ఆలోచన ఏమి తన మీద నేనేం పెట్టట్లేను
ఉమ్ ఉమ్
తను పెద్దగా అయ్యాక తను ఏదంటే పిల్లలు వినేలా లేరు కదా
హమ్ పెదైన తర్వాత తన అభిప్రాయం ఏంటి డిపెండ్ అయి ఉంటుంది ఆధారపడి ఉంటుంది హమ్
మీరేం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో
ఏం లేదు మేడం మామూలుగా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడం
హమ్
అవు
ఎంత స ఎంత సమయం కేటాయిస్తారు మీరు రోజు ప్రిపేర్ అవ్వడానికి
మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ డైలీ మొత్తం టూ అవర్స్
ఆహా మిగిలిన సమయాంలో ఏం చేస్తారు
జాబ్ కి వెళ్తాం
అచ్చా ఓకే
ఉమ్ కాలి టైమ్లా
కాకపోతే గవర్ జాబ్ చెయ్యాలి అని అంటే అది రావాలంటే కూడా ఎగ్జామ్ కోసం చాలా
ఆ టైము టైమ్ కేటాయించాలి
కొద్దిగా ఏకాగ్రత బాగుండాలి
హ
ఎప్పుడికప్పుడు వార్తలలో వచ్చేవన్నీ అప్డేట్ అవుతూ ఉండాలి అలాంటప్పుడే ఎగ్జామ్స్ లో మీకు చాలా యూజ అవుతూ ఉంటుంది అలా వచ్చే క్వశ్చన్స్ గానీ ఇవన్నీ ప్రశ్నలన్నీ
అవును
అప్పుడు చాలా ఈజీగా ఉంటది
హ
ఎన్ని పుస్తకాలు చది
నార్మల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మ్యాథ్స్ ఆ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ అవి ఉంటాయి కదా జీకె కరంట్ అఫైర్స్
అఫేర్స్ అంటే రోజు న్యూస్ పేపర్స్ చదువుతారా అది
ఆ డైలీ ఎప్పటికప్పుడు అంటే నిన్న జరిగిన ఇవాళ అప్డేట్ వస్తాయి కదా మేడం కరెంట్ అఫేర్స్
ఫోన్ లోనే చూస్తారా లేదంటే న్యూస్ పేపర్ లో చూస్
ఫోన్ లోనే మేడం జర్నీ టైం లో ఫ్రీ టైమ్ లొ చదవడమె ఫోన్ లొ చూసుకోవడం నేర్చు అప్పటికప్పుడు అప్డేట్ లో ఉండడం మేడం
ఒక అప్పుడంటే అందరు పేపర్లు అలా చూసే వాళ్ళు కాని ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ చేతిలోకే వచ్చేసరికి
ఆ ఫోన్ లోనే న్యూస్ పేపర్ చూసుకోవచ్చు కదా మేడం ఇప్పుడు
అవునవును
చాలా తక్కువ మేడం ఓన్లీ స్టడీస్ డ్యూటీకి వెళ్తే ఇక పక్కనే ఉండాలి ఇంకా పక్కన పెట్టేసి డ్యూటీ చే
కాకపోతే చదువుకునే టై లో మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్ గా కాన్సన్ంట్రేట్ మాత్రం చేస్
ఆ
ఉ
ఓకే మేడం
ఇంకా
ఇంకా తర్వాత డిస్కస్ చేసుకుందాం ఓకేనా మేడం ఆ మేబి అ వచ్చి టైమూ సరిపోదేమో దాని గురించి
పర్వాలేదు నేను ఫ్రీగానే ఉన్నాను ఇంకో రెండు మూడు నిమిషాలు మాట్లాడుకోవచ్చు రెండు మూడు నిమిషాల తర్వాత నాకు కూడా కొద్దిగా
ఆ అవునువును
కొద్దిగా వర్క్ చేసుకొని వచ్చినాక ఇలా ఎవరైనా మాట్లాడు తు ఉంటేనే కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ అ అంటూ ఉంటది
ఆ
ఉద్యోగానికి వెళ్ళినాంకా అక్కడ వచ్చే టెన్షన్స్ అక్కడ కష్టపడేసి ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో తీసుకోవాలి అనింటే ఇట్ల ఉంటాది నేను ప్రశాంతంగా కూర్చొని మాట్లాడినప్పుడే
అవునవును
కాస్త ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటది ఎవ్వరు లే ఇలా కూర్చొని మాట్లాతూ ఉంటే
ఉమ్
మీరు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మంచిగా ఉదయకాలము యోగా లాంటివి కూడా చెయండి
అంత అంత టైం దొరకదు మేడం
టైం దొరకదంటారా ఎందుకంటే మెడిటేషన్ ధ్యానం ఇట్లా చేస్తే మీకు కూడా ఏమంటారు జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటది ఏకాగ్రత బాగుంటది ఆ మెడిటేషన్ పట్ల రోజుకు ఒక పదిహేను నిమిషాలు చేయండి న్యూట్రిషన్ గురించి కూడా అంటే నేను ఒక కోర్స్ చేశాను కాబ
ఉమ్ మేడం
నా కొద్ది చెప్పారన్మా కొద్ది వరకు ఐడియా ఉంది వాళ్ళు చెప్పారనమాట ఊరకా ఆహారాలు ఎలా తీసుకోవాలీ మనములో కయ్ సూప్ తాగాలి రాగి వీ రాగిసంకటి
ఉత్తవినే లేకుంటే ఇవి లీవ్సా మేడం ఆకులతోన
ఆకులతొ ఆకులతొ
ఆకులతొ ఆ డైలీ తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదా మేడం
డైలీ అంటే మన బాడీని బట్టి అండు ఒక్సారి మనకేనా వేడి వారంలో ఒక రెండు సార్లు సరిపోతుంది
టూ టైమ్ఆ రొండు సార్లు రొండు రోజులు తిను ఉమ్
పాలల్లో వచ్చే దానికంటే కొన్నీ ఈ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ లో వచ్చేదానికంటే ములక్ కయ్యా సూప్ లో వచ్చీ కాల్షియం ఐరన్ అనేది ఎక్కువ ఉంటదంట
ఒకే ఒక గ్లాస్ పాల కన్నా
ఆ ఒక్ మునగాకు సూపో ఇంకెక్కువ వస్తదంట ఐరన్ గానీ కాల్షియం రం కానివ్వండి మనం క పాలల్లో కాల్షియం వస్తదని అనుకుంటం కదా
ఆ ఇప్పుడు అవీ అంతా ప్చ్ స్టాండడ్గ ఏమ్ లేవు కద పాలు ఉమ్ దాంతో పొలిస్ స్తే మునగాకే మంచిది అనిపిస్సుంది ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో
ఇగా మనకు నచ్చినట్టు ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టేస్తే మనకి చాలా వచ్చేస్తయ్ ఎలా తయారు చేసుకోవాలి కొంతమంది కాయలు ఉడకబెట్టి చేస్తున్నారు కొంతమంది ఆక్ కుల్తో చేస్తున్నారు అలా చేసుకొని చూడండి మీక్కూడ నచ్చుతది ఆరోగ్యాన్ని కూడా బాగుంటది వారంలో ఒకసారి రెండుసార్లయినా ఊ ఆ ఓకే అండి ఎప్పుడన్న న్యూట్రిషన్ గురించి ఏం తెలుసుకోవాలంటే కాల్ చేయండి నేను ఖచ్ తంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను
ఆ ఒకే మేడం చేస్తాను
ఓకే అండి బాయ్ అండి
బాయ్ ఎమ్మటనే కాల్ చేస్